హలో.
హలో.
హలో వినిపిస్తుందా అండి.
అ వినిపిస్తుందండి, మీకు వినిపిస్తుందా.
ఆ కనిపిస్తుంది, ఎలా ఉన్నారు.
అన్నమండి మీరు బాన్నారా.
ఉమ్ బాగునండి, ఏం చేస్తా ఉన్నారు.
ఏం చేయలేదండి ఖాళీ ఉన్నం. బట్టలు మడతలు పెడుతున్నా. మీరేం జెస్తున్నారు.
నేను ఊరికే ఉన్నానండి, పడుకొని ఉన్నాను. ఆ ఫోటో పో ఫోన్ చూస్తా ఉంటే ఫొటోస్ గుర్తొచ్చినాయి లాస్. చేరుగాది.
అవునండి.
ఆ మొన్నసార్ వుగాది ఫొటోస్ కూడా చూస్తా ఉ. గుర్తొచ్చి ఫోన్ చేశానండి.
పండుగ ఉగాది.
చాలా బా జరిగిందండి.
ఇక్కడైతే సూపర్గా జరిగిందండి. ఫుల్ లై ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎమండి మేము పడుగ రోజు మార్నింగ్ లేవగానే స్నానం చేసి. పిండి వంటలు చేసామండి కుడుములు. ఇంకా ఇంట్లో పని అంత అయిన్నాక, పిల్లల్ని రడీ. జెసి ఇంట్లో టెంకాయ కొట్టుకొని దీపం పెట్టి. గుడికెళ్ళి. టెంకాయ కొట్టించాఅండి, పిల్లల్ని బాగా మంచిగా మంచి డ్రెస్సులు వేసీ.
ఆ ఉగాదికి కొత్త డ్రెస్సులు తెచ్చినారండి, కొత్త.
తె తెచ్చామండి పిల్లలకి.
ఉమ్.
పిల్లలకి మేము కొత్త బట్టలు తీసుకొని.
వచ్చామండి షాపింగ్ చేసాం మీరు చేసారా లేదండి షాపింగు పండగకి
మేము చేయలేదండి మాకి తిరునలు ఉంటాయి అది అప్పుడు చేద్దాంమని ఇప్పుడు టైం కుదరక చేయలేదండి మా ఊర్లో ఆ సేమ్ మేము కూడా అంతే అండి పిండి వంటలు చేసుకుంటాం టెంకాయ కొట్టుకుంటాం ఆ కానీ మా ఊర్లో ఉగాది రోజు కొత్తగా ఏమంటే స్పెషల్ విగ్రహం అని ఊరేగి తారండి నార్మల్గా అన్ని దేవుళ్ళు ఉంటారు కదా ఆ విగ్రహాలని ఊరేగిస్తస్తారు పోతున్న హ్మ్ హా మార్నింగ్ ఈవినింగ్ హా బాగుంటుందండి ఆ మార్నింగ్ ఆంజనేయ స్వామి గుళ్ళో నుంచి తీసుకొచ్చి మరి ఆ చెన్నమ్మ స్వామి గుళ్లో పెడతారండి అదే అదే ఈవినింగ్ మరి అగైన్ చెన్నమ్మ గుళ్ళో నుంచి ఊరేగించుకొని వచ్చి ఆంజనేయ స్వామి గుళ్లో పెట్టేస్తారు
అయితే ఈవినింగు వేరే అంటే బండ్లు కట్టుకొని ట్రాక్టర్లు బైక్లు ఎద్దుల బండ్లు ఉంటాయి కదా వేరే ఊరికి వెళ్తారండి అండి వేరే ఊర్లు దగ్గరికి వెళ్ళి బాగా అక్కడ ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ నుంచి జీ పోయి
కట్టుకొని ఆ కట్టుకొని అంటే వేరే ఊర్లో ఏమన్నా దేవుడు అట్ల ఉన్నారాండి స్పెషల్గా
ఆ వేరే ఊర్లో ఆ వేరే ఊర్లో దేవుడు ఉన్నాడా ఆ గుడి ఆ గుడికి వెళ్తాండి మామూలుగా నాగలింగేశ్వర స్వామిని ఇప్పుడు కడుపులకి వెళ్తాండి
ఆ ఓకే ఓకే మా ఊర్లో కూడా ఉంది ఆ మేము కూడా అదే ఎదులు బండ్లు ట్రాక్టర్లు కడతాంమండి ఈవినింగ్లో అమ్
ఆ అదే మీ ఊర్ మీ ఊర్
ఆ అవునండి జమ్మి చెట్టు ఉందే కొంచెం దూరంలో అక్కడికి వెళ్ళేసి వస్తారు
ఇక్కడైతే ఊరికి పక్కనే మా ఊరి పక్కనే ఉందా వినిపిస్తుందండి
ఇక్కడైతే మా ఊరు మా ఊర్లో ఏం లేదు వేరే ఊరి ఇక్కడైతే మా ఊర్లో అయితే వేరే ఊరిక వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి
వెళ్తారండి అది ఎద్దుల బండి ట్రాక్టర్లో సాంప్రసాదం తీసుకొని అందరికీ ఊరందరికీ పె పంచుకుంటా పోతారండి
ఆహా
బురుగులు అట్లా మిక్చర్ బురుగులు ఆ ఆ మీక్షర్ బరుగుల కోసం అయితే అందరు ముసిలోళ్ళు చిన్న పిల్లలు వస్తారు అండి నా పెట్టి పెట్టే నాకు బట్ట అనుకుంటా
మ్మ్ ఆ బాగుంటదండి ఇక్కడ కూడా అంతే అండి
మ్మ్
మామిడి తోరణాలు ఎద్ ఎద్దుల బంధులకి మామిడి తోరణాలు టెంకాయ పట్ట లు అన్ని కట్టుకొని ఆ ఎద్దులక అంత డెకరేషన్ చేసి బాగుంటదండి
అవునవునండి ఆ మీకి మరీ పండుగ ఉగాది పండుగ అయిపోయిన రోజు ఎ చేయరా అండి పండగలాగా ఉగాది పండుగ రోజు కాకుండా ఇప్పుడు ఈరోజు ఉగాది పండగ రోజు కాకుం గన్ నెక్స్ట్ డే ఏం చేయరా పండుగ రోజు తర్వాత రోజ నెక్స్ట్ డే
అంటే ఈరోజు ఉగాది ఈ రోజు ఉగాది పండగ అయిపోయి ఉంటుంది రేపు ఏం అని అడుగుతున్నాండి పార్ను పారాటా అట్ల ఏం చేరా అని అడుగుతున్నా
ఆహా ఏం లేదండి మేము పారాట చేసుకోం ఎందుకంటే మళ్ళా ఇంకా ఇంక వన్ వీక్ అట్లా తిరునాల వస్తదండి అందుకే మేము చేసుకోం ఓకేసారి తిరనాల అయిం తర్వాత చేసుకుంటాం
ఆ మాకై తే ఓకే మాకైతే ఇక్కడ సూపర్ గా జరుగుతదండి పండగ మరుసటి రోజు పారాట చేస్తారా ఆ
అందరూ ప్రతి ఇల్లు బాణం కుండలు వండుకొని పెద్దమ్మ సామి ఉందా ఆ పెద్దమ్మసామి దగ్గర ఆ అక్కడతి ఒక్కరు చీర పెట్టుకుంటారు చీర పెట్టుకొని బాణం కుండ వండుకొని వస్తారు అట్లే కోళ్ళు కోసేవాళ్ళు పొట్లి నరికే వాళ్ళు అట్ల ఉంటారు కదా పారాట కదా కోళ్ళ పందాలు కోళ్ళ పందాలు గుడి దగ్గరండి మా ఇంటి పక్కనే కోళ్ళ పందాలు పెడతారు సూపర్ గా ఉంట దండి బాగా జరుగుతుంది
ఆ మాకీ అలాంటిది ఆ తిరునాల తర్వాత చేస్తారండి అదే గంగమ్మ గుడి గూడా ఉంది అప్పుడు మేము అప్పుడు పారాట చేసుకుంటాం కదా అప్పుడు చేసుకుండే వాళ్ళు చేసుకుంటారు మీరు చెప్పినట్లు బాణం వండి కోళ్ళు కోసుకొని వస్తారు ఎవరికైనా మొక్కులు అట్లుంటే లేదంటే నార్మల్ గా చికెన్ తెచ్చుకొని చికెన్ షాప్ లో మటను చేసుకొని తింటామండి ఇంకా ఊగాది ఈ రోజు ఉయ్యాల కడతారు కదండి
అవునండి ఉయ్యాల ఎంత బా మా ఊర్లో ఏం చేయరండి తక్కువే వేపచెట్టుకు ఉయ్యాల కడతారు కదండి వేపచెట్టుకు ఉయ్యాలతో కట్టి ఇద్దరు ఊగుతారు కదండి ఆ నిల్చొని
ఉమ్ అవును
ఉంటుంది గదండి నేను గూడా ఒకసారి ఊగానండి వేరే ఊరిలో
హ నేను అంతే అండి
ఆ
నేను కూడా ఒకసారి ఒక్కసారి చిన్నప్పుడెప్పుడు పోయినాను చాలా బాగుంది
అవునండి ఆ పైకి పోతాది తొక్కే కొద్దీ అవునండి ఎంత బాగుంటాదో ఎంత బాగుంటాదో
ఆ అవునండి ఇంకా అప్పుడేనండి ఇంకా మళ్ళీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదా
ఆహా ఇంకా లేదండి అదొక్కసారే
హు
ఇక్కడ మా ఊర్లో అట్లా ఎవరు కట్టారండి అది కూడా నేను వేరే వాళ్ళ ఊర్లో ఊగానండి
అ
ఎందుకో ఫంక్షన్కి యెళ్ళింటే పండక్కి
ఆ నేను మా ఊర్లోనే ఆ ఎక్స్పీరియన్స్ చేసిన నే చిన్నప్పుడు ఇప్పుడు కాదు
అవుననులేండి
అవును ఇంకా ఉగాది రోజు ఇ ఆ ఉగాది పచ్చడి చేయలేదా అండి మీరు
లేదు లేదండి చేయలేదండి మీరు చేస్తారాండి.
ఉ చేసామండి షెడ రుచులు అంటారు కదా బానే ఉంటుందండి తీయగా, పుల్లగా అం
ఆ అవునవునులేండి
కొంతమందికి ఇష్టపడతారు కొంతమందికి ఇష్టంఉండదు
ఉ అవునవునులేండి
ఆ
ఇంక అంతేనండి మీ ఊరిలో స్పెషల్ ఇంకా ఏమన్నా చేస్తారా,
ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్లే వాళ్ళు గుడికి వెళ్తారండి, మార్నింగ్ వెళ్ళే వాళ్ళు మార్నింగ్ వెళ్త తారు మూవీస్కి వెళ్ళే వాళ్ళు మూవీస్కి వెళ్తారు అలా
ఆ అండి ఆ రోజు
అబ్బాయిలు అయితే మూవీస్కి వెళ్తారండీ ఇకైనాది ఎక్కువైపోయినాయి కదండి
ఆ అవును మీరేమన్నా వెళ్ళారండి మూవీస్ మూవీకి
వెళ్ళలేదు చిన్న పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళని వే కొ ఎక్కడికి వెళ్ళలేది ఆ మూవీ చూ వే దానికంటే వీళ్ళని చూసుకుంటే అది ఎక్కువ అయిపోతుందండి
ఆ ఆ ఏం కాదు ఒకసారి వెళ్ళేసిరండి.
ఉ చూద్దాం ఉ
మా ఊర్లో అయితే మేమైతే అన్ని గుడులకి వెళ్ళేసి వస్తామండి.
అవునా ఇక్కడ కూడా వెళతామ అండి మార్నింగ్ ఆ
ఆ అన్ని గుడులకి వెళ్లిి టెంకాయ కొట్టేసుకొని వస్తామండి
ఆహా మంచిది
మీరు అండి
అంతేడి మార్నింగ్ లేవగానే కాన్ని అంతా వంట అంత అయిపోయిన తర్వాత అవునా రేపు మార్నింగే ఇంట్లో అంతా ఇంటి పూజ అయిపోయినాక గుళ్ల కానీటికి కి టెంకాయలు కొటుకొని వస్తామండి టెం కాయలు ఊర్లో సాముల న అన్ని టెంకాయలు కొట్టినాక ఆ తర్వాత ఇంట్లో భోజనం చేస్తామండి, అంతవరకు ఏం తిన్నాం
ఓకే ఓకే మేము మా ఇంట్లో ఒకటే కొట్టు హలో వినిప
ఆ ఆ వినిపిస్తుందిలేండి
మేము ఇంట్లో ఒకటే ఫస్ట్ టెంకాయ కొట్టుకుంటామ అండి, తినేసి మళ్ళా ఈవ్నింగ్ కొడతామ్ గుడికి వెళ్తాం
ఆ ఇక్కడైతే మార్ మేమైతే ఇక్కడ కూడా మార్నింగ్ కొట్టే వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ చేస్తే వచ్చే వాళ్ళు ఈవినింగ్ చేస్తారు మేము మార్నింగే తొందరగా పని చేసుకొని ఇంకా మార్నింగే గుళ్ళకన్నిటికీ టెంకాయలు కొట్టేసి వస్తామండి.
అంతేలేండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరు ఒక్కొ విధంగా పాటిస్తారు
ఉమ్
ఉమ్ ఓకే అండి మరి బాయ్ అండి బాయ్
ఆ బాయ్ బాయ్